హలో ఆగన్న
బంద్ ఆ ఎం చేస్
ఎం లేదు నాన్న వ ట్టి గనే ఉన్నారా
తిన్నావా
తిన్నా తిన్న
ఎం కురా ఎమ్ కురా
అది తోటకూర
పోయిరండి
ఆ
ఎవలండిర్రు
అమ్మమ్మ
అవునా
అమ్మమ్మ అండింది
అవున ఎమి చేస్తురు ఇంతా తిన్లే తిన్లే తింటానం ఆ
ఆ
తోట కూర
మీది కూడా అదే నా
మాది కూడ
ఆ హా ఆ
అవి అర్ధం గాలే
ఏం జేతన్నవ్
ఎమ్ లేదు కంక బండియ ఆ చెప్ ఆంటీ అంసె పేనా తమ్సప్ అంట ఇయ్ రెండు లీటర్లు పెద్దది ఉ రె తమ్సప్ అంట అదే అదే అనసూయ మెల్లగా దియ్ ఆ గీడ్ దాకా అచ్చింది
ఆ
పర్లే ఇంకా కొట్టినవ మ్ మల్ల గొట్టు కొట్టు ఏయ మల్ల నాకు ఇ కథలు పెట్టకు హలో
ఆ
ఏం జేత్తున్నవ్
ఆ తిప్పు ఏం లేదు ఒటిగనే బయట కూసున్నా అన్నం తిన్నా ఇప్పుడే
ఏం కూర
తోటకూర
నువ్వు ఎప్పుడ ఎప్పుడైనా చి కన్ బగార రైస్ తిన్నావా
నిన్ ఇంట్ల చికెన్ బగారా రైస్ తిన్నా మొన్ననే తిన్నా
నీ ఫేవరెట్ అ టిఫిన్లా ఏ ఏంటిది ఫేవరెట్
నా ఫేవరెట్ అం టే దోశ
దోశ నా
ఉమ్ దోస
చెయాలా
హ హ హ హ హ హ హ హ ఎందుకు ఇంట్లా చేసుకోమ మేము మంచిరాల తింటావు ఇట్లా చేసుకుంటావు
మీ కొడుకు ఎక్కడ ఉంటడు
హలో
మీ కొడుకు ఎక్కడ ఉంటడు
మా కొడుకు వేరేకాడ ఉన్నడు ఇంకా తిన్నవ నువ్వు
నేను తిన్న
ఆహా
ఫోన్ పె లు ఎనిమిది రూపాయలు అందుకోబడింది
మీ మమ్మీ ఏం చేత్తాంది
మా మమ్మ మా మమ్మీ బయట ఉంది
ఆ
మా మమ్మీ బయట ఉంది
బయటన ఆ ఓకే మీ డాడీ
సరే ఓకే
ఏ మాట్లాడు హలో
హలో
హలో
మీరు అనాలేస్తాంటారా
హలో
హలో
ఆ
మీరు హనా అనారేస్తారాంట గా
మేము ఎందుకు ఎత్తం
అనార్ అ అనార్
గదే చెప్పింది
అనర్ వేస్తారంటగా
ఓరు చెప్పిండ్రు మీకు
ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఆ
ఆ
మీరేం చేస్తున్నారు ఇంకా
ఏం లేదురా
అవునా తోటకూర ఎట్లుండుతారు
తోటకూర ఎట్లా అండుతారు ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు వేసి ఓ దాని బెట్ తగదు ఉంది పోపు పెడత పోపు పెడతా ఆన్
చికెన్ ఎట్ల వండుతారు
చికెన్ ఎట్లా అంటారు చికెన్ గట్లనే
ఆ
చికెన్ అన్ని ఏంటి మసాలాలు ఏసీ
మ్మ్ ఇంకా
మ్మ్ చికెన్ అయితే
మ్మ్
ఉల్లిగడ్డలు అవి గోలిన తర్వాత ఇంకా అల్లం వెల్లిపాయ ఏసి
అవునా
ఉమ్ చికెన్ ఏసీ ఉడకబెడితే అయిపాయ్
అవునా ఈ కంప్యూటరు ముద్రణ ప్రతి పని సమాచారము అద్రి అద్భుతమైన కంప్యూటర్ సిస్టమ్స్ నుండి నేను పొందిన అసరైన సమాచారానికి సరి అయిన నకాలయి ఉన్నదంట కంప్యూటర్ ముద్రణ ప్రచురణ సమాచారం వినియోగింపిన అధికృతమైన కంప్యూటర్ సిస్టమ్ నుండి క్రమబద్ధకమైన పద్ధతిలో సేకరించబడినది.
ఏంటి అది
ఈ కంప్యూటర్ ముద్రణ ప్రతి లోని సమాచారం కంప్యూటర్ సిస్టమ్స్ క్రమామైన పద్ధతిలో నమోదు చేయబడినదంట.
ఎక్కడియవన్నీ ఎందుకు చదువుతన్నవ్
కంప్యూటర్ ముద్రణ ప్రతిరోజు సమాచార చేకరన సమయంలో కంప్యూటర్ సిస్టమ్ సరిగా పనిచేయుచున్నవి. మరియు సదరు కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్న ఎలక్ట్రానిక్ రికార్డుల యథార్థను ప్రభావితం చేసే ఏ విధమైన నిర్వహణ సమస్య లేవంట.
ఏన్ రో ఏందది ఏంది.
పైన పేర్కొన్న విషయాలు నాకు తెలిసినంత వరకు మరియు నా విశ్వాసం మేరకు సరి అయినవి అంట. దీని గురించి తెలుసిందా మీకు ఇది మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటది దీంట్లో ఉంటాయి. ఇవన్నీ తెలుగు
ఎక్కడియి అవ్వన్నీ ఎందుకు చదువుత్తన్నావ్
ఈ కంప్యూటర్ ముద్రణ ప్రతిరోజు సమాచారం సేకరణ సమయంలో కంప్యూటర్ సిస్ట స్టం సరిగా పనిచేయుచున్నావని మనస్పూ సదరు కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్న ఎలక్ట్రానిక్ రికార్డు ల యాధత్తను ప్రభుత్వం మీదే చేస్తాయంట తెలుసా దీని గురించి
ఆ
దీని గురించి ఎక్కడియి అయితే ఏంటిదది. చదువుతె అయిపోతది కదా ఎందుకు ఏదైతేంది.
మరి నాకేం తెలుసు ఏందో ఒకటైతే
పోతది కదా ఎందుకు పేర్ పెట్టెయీ పెట్టే పేట్ టే అనుకుంటె ఎందుకంత
మరి ఏమో నువ్వు పటా పట చదువుకుంటే పోతే అది ఏమన్నా అర్ధం అయితందా
అర్థమయితది అది ఏదో ఓటి మరి ఏది గుర్తత్తే అది చదువుకుంట పోవాల అంతే ఈ కంప్యూటర్ ముద్రనా ప్రతిలోని సమాచార సేకరణ సమయంలో కంప్యూటర్ సిస్టమ్స్ సరిగా పనిచేయుచున్నవి మరియు సద్గురు కంప్యూటర్ సిస్టమ్స్ ను ఎలక్ట్రానిక్ దిక్ డంలో యదార్థను ప్రభుత్వం చేసే విధాన్నే నువ్వనద్దు
దేంట్ల అచ్చింది. అవి వే టూ న్యూస్ ల ఆచ్చిందా ఏంటిది అది
వే టూ న్యూస్ అస్తయి వే టూ న్యూస్ చూస్తారా మీరు
అ చూస్తాం గని అది ఎండ్ల నుంచి చదువు తన్నవ్ ఒకటేమోకాన పేపర్ చదివినట్టు
ఈ కంప్యూటర్ ముద్రన ప్రధాన సమాచారం అధి త కంప్యూటర్ సిస్టమ్స్ నేను పొందిన అసలైన సమాచారం సరై నా దీని గురిం
ఆ ఒక పావు గంట నుంచి అదే చెప్తాండు మీకు కంప్యూటర్ ముద్రణ శిక్షణ కార్య అక్రమ మేమో ఏమో చదువుకుంటా పోతాండ్ నయని వట్టిగా మాట్లాడతాండా ఏం మాట్లాడుతాండా నాకేం అర్ధమవుతది
దానికి ఏమయితంది సీరియస్ అవ్వుడేందుకు దానికి ఏదైతే తెలుగు చదువుతే ఐ పోతది దానికి ఎందుకు ఏదయితేంది పెద్ద త ఓవర్ ఎందుకు చేసుడు అంతగానం ఏదో సో
ఏదో ఒకటి మాట్లాడితే రాదు మంచిగా ముచ్చట్లు పెట్టి నట్లు చదువుతాండు అంటే
ఇంకా మరి ఏం చేస్తున్నావు
ఎమ్ లేదు వైషు గిరాకీ వచ్చింది పో
వైషూ అంటే ఎవలు
బకింటామె పక్కింటమే
పక్కింటమనా
హుమ్
అవునా అంటే వైషూ ఐన ఫుల్ నేమ్ ఇంకేమైనా వేరే నేమ్ ఉంటదా వైష్ ఐషయనా
ఉ
అవునా ఎయ్ ఇంకా మరి తిన్నారా మీరు తిన్నారా తిన్నారా
తిన్నా తిన్నా
అవునా ఏం కూర తోటకూర గదా
ఉ మాది గూడ తోటకూర నే
చోటకూర న
ఇంకా
పచ్చడి చేసారా లేకపోతే అట్టి తోటకూరల
వట్టి తోటకూరనే ఇంకా పచ్చడి ఏం లేదు
తోటకూరనేనా
లేవు అసల అవి లేవు ఇది ఎంత ఏమో తెలువది అవును ఇది ఎంతనో తెలువదా బన్ను గిది ఎంత రా
ఇరవై ఐదు ఇరవై ఐద నో నో చిన్నాయి లేవు
అ ఇంకా
గంతే ఓన్లీ పెద్దయ్ ఉన్నాయి చిన్నాయి లేవంట అయితే అదే మాట్లాడుతాన చిన్నాయి లేవు అంట ఏదోదో పెద్దవి ఉన్నాయంట అవే మాట్లాడుతాన
మ్మ్
పద ఆ మిస్టర్ లేదు టోటల్ ఉంది ఆ పది నూట పది రూపాలు నూట పది పెందలు
ష షాప్ లో ఉన్నావా
ఆ షాప్ షాప్ మెయింటైన్ చేస్తుంది షాప్ లో ఉంద మీరెక్కడున్నారు
మేము మా ఇంట్లో ఉన్నాం
ఏంటి వీళ్ళు ఎక్కడ ఏ ఊరు
దేవుడుంటే మాది
ఆ
మంచిదయల
మంచిర్యాాలా మంచిర్యాాల అంటే మంచాల డిస్టిక్ కదా
డిస్టక్ డిస్టకే ఆ నాస్పూర్ కాలనీ మారి
నస్పూర్ కాలనీ ఆ
ఆ
అవునా నస్పూర్ లో ఎక్కడ నేను నస్పూర్ కాలనీ అ నాస్ఫుర్ కాలినే నాది కూడా మరి మీరెక్కను నాది కూడా నస్పూర్ కాలనీ
మాది కూడా అక్కడనే
అక్కనేనా ఇంకా మరి ఏం చేస్త స్తుంటారు మీరు
ఆ
ఏం చేస్తుూ ఉంటారు మీరు
నేను ఏంజయ్య హౌస్వైఫ్